హలో మ్ చెప్పు
చేప్పే ఎమ్ చేస్తున్నావ్
ఆ తిన్నా వాకింగ్ చేస్తున్న
అవునా ఆఫీస్ వెళ్లి వచ్చావా మాక్ రాదు లేదు రాలేద్
ఎందుకు
మా సైడ్ ఏమైందంటే నార్మల్ గా ఊర్మిన్ది మళ్ళీ వెదరు చల్ల చల్ ల్లగుంది సార్ ఎంత చిన్నగా
హలో లేందే పెనెందే నాకు తలకాయ్ నోపి
ఎమైంది
పావనెంది ఉకే తల్కయ్ నొప్పి
నాకేం తెలుసు నీక్ తెల్వలే
మ తల్కయ్ నోపి ని అవ్వ సక్కగుకున్న ఇగ మీరు రవాలి నేను ఒక రోజు ఏం చేసినాం ఇడ మన పోయుంటే కదా ప్లేస్ ఇట్ల బయట ఫ్రెష్ వ్యూ ఉంటాది కదా మన సైడ్
ఆ
ఆడ నిల్చొని ఇట్లా ని ఇద్దరామ్ ఇట్లా మాట్లాడుకుంటున్నాం ఇటు రైట్ సైడ్ లే టు సైడ్ చూస్తే కిందకు రూమ్ ఉంటది ఆ రూమ్ లో ఒకన్నయ్య కర్రీస్ చెస్ తాడు క సైడ్ నేను రావాలి బ్ బయట నిల్చున్నాము బయట నిలిచాను అవో ఆనియన్గ్ ఆనియన్ టొమాటా కర్రీ చేస్తుండే అని నేను అదేమో లేదే టొమాటో ఎగ్గు కర్రీ చేస్తుండు అని మేము పసుపేసిండే కారేసిండె కారం ఏసిండే అల్లం వేసిండే అంకుల్ అని అనుకున్నం ఇన్ని రోజులు పొట్తుంటే అంకుల్ అంకుల్ అనుకో అప్పుడు చుస్త
అవునా
బట్టలన్ని ఏడేస్నవ్ మరి వర్షం వచ్చాలాగున్న వచ్చే వెదర్ బయట ఏమంటే తడిచేలాగేసుకున్నవ డ్రెస్ సజు
లేదు లేదు రేకుల కిందేసిన
మంచి పని చేసినవ్ ఇంగ రేప్ పొద్దున్నే పోతవ్ కొంచెమైనా బాధ అనిపిస్తలేదా నీకు బ్లాంక్
బాధనిపిస్తుంది కానీ ఏం చేస్త
ఏం చేస్
చేసేది ఏం లేదు గదా
అంతే
అందుకే హుమ్
నీకేం బాదైతదమ్మా నాకు బాదైతది ఊకనేను ఈ రూమ్కోస్తుండే ఓ చేతబడి
మ మస్తు అవును మస్తు బాధపడుతున్నవ్
బ్లాంక్ ఇప్పుడంటే ఏదో ఒకటి మాట్లాడుతున్న కాబట్టి కొంచెం డైవర్ట్ అవుతున్న కానీ ఎంతో అంత కొంచెం బాదుంటద్ గదా మళ్ల రా
ఎందుకు ఇంటికెళ్ళినంక కూడా ఫోన్ చేస్తా కదా నేను
సరే ఉం టది ఇది వేరే ఉంటదే పక్కన ఉన్నది వేరే ఉంటది దూరం ఉన్నది వేరే ఉంటది
అవునా
మ్ నువ్ బాధపడుతవా కొంచమైన్న ఏం బాధపడవు నువ్ మంచిం టికి పోతున్న అనే హ్యాపీనెస్
ఇంటికి పోతున్న అనే హ్యాపీనెస్ చాలా ఉంది నాకు
సరే పోతేపోత్తవు కనీ ఈ లగ్గేజ్ అంత ఎట్లా మోసుకపోతవ్
నేను లగేజ్ ఎందుకు తీసుకెళ్తున్న తీసుకెళ్ళట్లే పెద్ద బ్యాగు శ్రీజ వాళ్ళ రూమ్ లో పెడుతా ఆ
హుమ్
హు మ్ చిన్న బ్యాగు ఒక్కటి పట్కపోత
మళ్ళా ఎట్లాొచ్చి తీసుకుంటవ్
మళ్ళీ నేను అంటే ఎగ్జామ్ అయిపోయినంక మళ్ళీ ఇంటర్వ్యూస్ కి వస్తా కదా అప్పుడు హాస్టళ్ళుంట కదా అప్పుడోచ్చి బ్యాగ్ తీసుకొనేళ్తా విల్లేట్లగ్ ఇక్కడే ఉంటరంట
బ్లాంక్
ఎవరొ ఒకరు ఉన్నారనుకో అప్పుడు తీసుకుంటా
హలో
ఆ చెప్పు
ఒకటే దగ్గరుండు వాయిస్ అంత బ్రేక్ అయితుంది అంటున్నా
ఒకటే దగ్గరున్న నాకే నీ వాయిస్ ఇన్వలేదు
అవునా ఏం చేస్తురాలు
ఏముంది ఖాలి
శ్రీజ ఎటెల్లింది ఇంటికెళ్ళిందా శ్రీజ కాదు వాళ్ళ రూమ్లో ఒక
ఇక్కడే ఉంది హాస్టల్లో
ఆహా ఆమె కాదు ఇంకొకా
ఆ ఇంటికెళ్ళింది తను
ఆమె పేరేంది
ఎందుకు నీకు
మ్ హు ఆమె పోయిందా ఓకే ఓకే వీళ్ళు గు తుర్రు గదనే
అందరేళ్తున్నరు ఆల్మోస్ట్ హాస్టల్ల
నె అమ్మ మస్ మంది ఇప్పు మీరే దెగ్గర దెగ్గర ఫోర్ మెంబర్స్ ఏమో ఎళ్ళపోయిరు మిలాంటి రూమ్ మొత్తం కాలి ఫై మెంబెర్స్ అయిరు ఆళ్ళ రొమ్ ల టూ మెంబర్స్ ఎల్లిపోతురు ఉమ్
ఆహ్
ఎమ్ చేస్తం
ఏమ్ చెస్తాం ఇంగ అందరి సిచ్యుయేషన్ అట్లనే
గంతే ఇగ
ఆహ్
అమ్మా నాకైతే ఘోరంగ ఇ అమ్మ ఘోరంగా హెడ్డెక్ ఒస్తుందే ఎందుకొ తెల్వదు గని మత్స్ మస్త్ హెడ్ హెడేక్
అవునా
అవును
ఏం గాదులే హెడ్డెకె గదా
ఆయిల్ పెట్టుకుందాం అనుకున్న గాని మళ్ళా ఈ రోజు పెట్టుకుంటే రేపు హెడ్ బాత్ చేయాలి అ దర పెట్టుకుంటె ఇగ మంచి ఎల్లుండి ఫెస్టివల్ రోజ గూడా చేసినట్టుంటది గా అని ఇగ పె
అవునా ఇగ హాస్టల్ల్లోనే గదా ఏమైనా స్పెషల్ పెడతారా హాస్టల్ల్ల ఉగాదికి
అంత ఎక్సపెక్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు
ఎమ్ బెట్టరు డొల్లా
ఏమ్ బెట్టర్ అందరూ పోతరు గా ఇంటికి ఉగాది గదా అందరూ పోతనే ఉంటరు
అవును మీ రుమోళ్లు ఎళ్తారా
ఏమోనే బాబు ఎళ్ళాలని మొక్కుకుంటున్న నేనైతే
అవునా ఎందుకు నువ్వు అ మరి ఒడ్బొడు ప్పల్ ఎళొచ్చుగా
ఆహ్ అంత సీన్ లేదులే
ఎంత సీన్ ఉంది
సింధు గాదా ఆహ్ అ దానికిలేని బాద నాకెందుకే నేనేందుకడుగుతనే ఫస్ట్ ఆహ
ఎట్లాగొ నువ్వు ఇక్కడే ఉంటున్నవ్ గదా ఒక్కదానివే ఇగ వస్తా అని ఎళ్లొచ్చు గదా అని
పోతది అది గుడా పోతది ఇంటి ఆమెనేనా ఉండేది
ఎందుకు నా వాయిస్ నాకే ఇనిపిస్తుంది ఇంతసేపు
ఏమో గాని ఎప్పుడు ఇంటి పోవల్లా అని ఉంటది అ పుల్లకి నీలు వాళ్ళ బావ వచ్చిరే మా బావ వచ్చిండు అదేమంటరు సెక్రిటేరియా ఉందా దన్ దాని ఆపోజిట్ ఏదో దాంట్లక వొయిర్రు మంచీగా తాగుతున్నరు
అవునా
ఆ
అహ
మ్మ్ ఇప్పుడు ఫోన్ జెశినా
అవునా
ఆ
నేను మెహందీ పెట్టుకున్నా తెల్సా బోర్ కొడుతుందని
అవును
పెట్టుకోవాలనిపించింది అట్లా నార్మల్ గా పెట్టుకున్నా
మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే వస్తుంది
పిన్ని వాళ్ళది కూడా అప్పుడే కదా
అవునూ ఆ సిట్యుయేషనేమో అట్లుంది గోరంగా బాధైతుంది తెల్సానే నేన్ లాస్ట్ ఇయర్ ఎన్ననుకున్న తెల్ నాక్ జాబ్ ఒస్తే మమ్మీ వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇయ్యాలి ఎట్లచేసన్న గిఫ్ట్ ఇయ్యాలే కున్నాగానీ ఇగ
ఎంకాద్ లే నెక్స్ట్ టైమ్ ఇస్సువంట ఏమైతది
ఏం చేదామ్మామ్మ మా బాబాయ్ మంచిగా ఉంటే తర్వాత నేనిస్తా
ఆ ఇంకా రోజుళ్ళేవ
మా తమ్మడికియాల్నే మా తమ్ముడైతే
ఇస్తువ్లే తమ్ముడికి ఇస్తువ్ అందరికిస్తువ్ అందరు మంచిగుంటే ఇయ్యోచు ఏముందల్ల గాని
అందరు మంచిగుండాలే నిజంగా తెలుసా హాస్పిటలైఫ్ ఉన్ను జైలైఫ్ ఎక్స్పీరియన్స్ చెయ్యదు అని అంటారు ఎందుకు చెప్పాల్న్ జైల్లా ఏమంటరు చిప్పగత్తి ఏ ఏది వెడితె అదే తినాలి వాళ్ళు ఎంత హాస్పిటల్లో ఒక్కొక్కరు కష్టాలనీ చూడాలే
అవున్ మరీ
అమ్మో హాస్పిటల్ల మళ్ళా అందరు ఫ్రెండ్స్ అయితారు తెల్సా నా ఆడికిపోయినకాడ
ఆ అవును
అడిగి పోయిందక్కడ ఎవరో ఫ్రెండ్స్ ఎవ్వరితోన్ మాట్లాడలేదట వచ్చి మా అమ్మ తోనే మాట్లాడిందట ఫస్ట్ ఆమెచ్ డైరెక్ట్ అంటుంది అక్క నేను ఎవరితోను మాట్లాడలే నేనొచ్చి మూడు రోజులైతుంది నేను నీతోనే మాట్లాడిన అక్క ఫస్ట్ అనంటుంది నాతో ఆమె మ్
ఒ హో
ఒ హో మ్
ఈమె పెద్ద ఆమె చిన్నమే
ఎంటిదంట ఓ
ఏం లేదు
హుమ్
టీవోస్తుందా మీ రూమ్ లో
ఒ స్ పెట్ట పెడితొస్తది కానీ పెడుతలేన్ నేనే
అవునా పెట్టకపోయినవ్ మరి కదా
ఎం అవ్ సర్ కొందరూమ్ కొచ్చిన తర్వాత ఒరిస్త కానీ
అవునా ఏం ఏం ఒరిస్తరు ఏమోరీస్తరు ఏమోరియ్యారు ఫోన్ మాట్లాడుకోవడమే సరిపో తుంది
నువ్వు కూడా టైం పాస్ చెయ్యలి నువ్వు కూడా మాట్లాడచ్చుగ ఏమైతది
పర్సనల్స్ ఉంటాయ్ బ్రో ఆమె పర్సనల్స్ లో ఇన్వాల్వ్ అవివోద్దు కదా
అమ్మో నువింతేరా అందుకనేర నువ్ నా ఫ్రెండ్
వావ్ జోక్ బాగుంది నవ్వమంటే చెప్పు నవ్వుతా అంత పెద్ద పెద్ద డైలాగులు ఎయాల్సిన అవసరం లేదు
అందుకను అవ్ నువ్ అర్థం చేసుకొని పోయినావ్ వా మ్ అవును మళ్ళా త్
టిష్యూ టిష్యూ కావాలా నీకు ఊర్ కే అడుగుతున్నా కావాలా అని
నో నీడ్ వైట్ సెకండ్ జస్ట్ వైట్ ఇట్స్ సెకండ్ అవైట్ ఫర్ ది కాల్
ఓ నో వై